హలో హలో ఆ బాగున్నా మేడం మీరు బాగున్నారా.
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మేడం అయిందా డిన్నర్ తిన్నరా.
ఆ తీనేసం అండి మీరు
ఆ ఇంకా లేదండి కొంచెం టైం పడుతది. ఒక వన్అవర్ అయితది ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చినామండి కొంచెం రిలాక్స్ గా కొంచం స్నానం చేసి నిమ్మల్లంగా
హ్మ్ మాది వచ్చేసి పప్పు టమాటో అండి.
హుహు పప్పు టమాటో ఎక్కువ ఏంటి నాన్ వెజ్ ఆ, వెజ్ ఆ మీకు ఇష్టం.
ఎక్కు తింటాము కాకపోతే, వెజిటేరి వెజ్ వెజిటేబుల్స్ చాలా ఎక్కువ తింటాము వెజిటబుల్స్ మేము.
ఆహా అంటే వెజ్ ఏ ఎక్కువా. యూ
నాన్ వెజ్ కూడా తింటాం గాని తక్కువ, అంటే ఇప్పుడు అంత బాగు వస్త లేవు కదా. అన్ని కూడా కెమికల్ ఫుడ్ డే
అవునవును ఈ చికెన్ కూడా అంతే కదా కానీ ఎందుకో ఎక్కువ చికెన్ కే ఎక్కువా హు కానీ ఏమో ఎవరు ఎంతో మంది ఆ అదే ఎవరు ఎంత చెప్పినా కానీ మేము అయితే నాన్ వెజ్ ఐ ఎక్కువ ఇష్టం. చికెను, ఆ మటన్. ఈ చాపలు ఈ మూడు అంటే బాగా ఇష్టం ఏంలే ఇంకా నాన్ వెజ్ అంటే ఏమున్నది నార్మల్ గా అందరు ఒకటే చెప్తారు ఏంటిది ఇది సాంబార్.
హు సాంబార్ అంటే ఇక పన్నీర్ సాంబార్
ఎ అది ఇగ వారానికి మినిమం రెండు సార్లు అన్న సాంబార్ ఉంటది. హు కప్పుడు
చెప్తారు అట్ల తినేవారాని ఈ మధ్య సాంబార్ ఫేమస్ అయిపోతుంది
ఆ అవును మామూలుగా ఫంక్షన్ లో పోయినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్లు వెజ్ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ సాంబార్ అయితే పక్క ఉంటది
అవును సాంబార్ విత్ ఇంకా ఫైడ్ డిషెస్ ఇంకా పప్పు పాలకూర లైక్ పనీర్ అని మస్ మష్రూమ్ మష్రూమ్ చాలా తక్కువ పెడతారు ఎవరో కొందరే పెడతారు మష్రూమ్
అవును ఎక్కువ ఈ ముస్లిం ఫంక్షన్ లో అయితే ఆమ్ అవును అవును ఆ ఎక్కువ ఇ ముస్లిమ్స్ ఫంక్షన్ పోతే మాత్రం నాన్ వెజ్ ఐ ఉంటది అలా
ఇంకా వాళ్ళ అయితే ఇంకా వాళ్లు అయితే మొత్తం అన్లిమిటెడ్ తిన్న వోళ్ళకి తిన్న అంత
అవును వాళ్ల అన్లిమిటెడ్ ఉంటారు రుమాలి రోటీ అంటారు బిర్యానీ అంటారు యూ ఇంకా చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర దగ్గ చి చికెన్ అంటారు గ్రీన్ చికెన్ అంటారు
అవును మీరు మీరు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేస్ తారా ముస్లిమ్స్ మ్యారేజ్ లో
అర్థం కాలే
ముస్లిమ్స్ మ్యారేజ్ లో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసారా అంటున్నా
ఆ నాకున్న దోస్తునల సగానికి సగం మంది ముస్లిమ్సే కదా
అవునవు
ఎక్కువ ముస్లింసూ ఈ తెలుగోళ్లంటే మనకు తెలుగోలిగా కామనే మనం తెలుగోళ్ళం కాబట్టి తెలుగోళ్ళు ఎక్కడైనా మనకు కామనే ఉంటారు క నాకైతే ఏమో చిన్నప్పటి నుంచి తీ ఇగ స్కూల్ కు పోయినా కాని నుంచి ముస్లిమ్స్ ఇంటర్ పోయినా కా నుంచి ముస్లిమ్స్ ఫార్మసీ చేసినా కా నుంచి ముస్లిమ్స్ ఇక ముస్లిమ్స్ కొంత మన్ దిగా మార్వడి ఈ సీట్ హౌస్లు ఉంటాయి సీట్ హౌస్ స్వీట్ హౌస్ స్వీట్ హౌస్ ఐడియా ఉందిగా ఆ మా మారువడి వససులు కూడా ఉంటరి
ఆ ఓకే వాళ్ళ ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది
అంటే నాకు ఊరికే అక్కడనే ఉంటాయ్ కాబట్టి నాకు అవి చూత్తనే కడుపు నిండిపోతది స్వీట్లు అస్సల్కే ది ఉత్తిగా ఇచ్చినా తీసుకోను అసలు నేన్ స్వీట్ లే కొద్ది ఇష్టం ఉండదు తిన బుద్ధి కాదు
స్పైసీ లవర్ అన్నమాట మీరు
ఎక్కువ అసలు తినబుద్ధి కాదు ఏమన్నా ఒక స్వీట్ తిన్నామంటే ఖతం సరిపోద్ది
అళ్ళ మ్యారేజెస్ లో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసారా మార్వడిస్ మ్యారేజెస్ అని
ఆ మార్వడిస్ ఆ ఆహా లేదు లేదు ఎక్కువ నేను పో పోపుద్ది కాదు ఎక్కువ వాళ్ళ పెళ్ళిళ్లకు ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉండదు
వాళ్ళు స్పైసీ ఎక్కువ తినరు అన్నీ స్వి తియ్య తియ్యగా కర్రీ సాస్ వల్ల స్వీట్ స్వీట్గా
మటన్ ఉండ ఏది ఉండదు ఏమన్న అంటే ఒకటె ఒకటి ఏముంటది ఆ పన్నీర్ ఎక్కువ వాళ్ళకు ఎక్కువ వాళ్ళకి పన్నీర్ ఎక్కువ ఇష్టం అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఎక్కువ ప పన్నీర్ బాగా తింటరు వాళ్ళు
మనకు చికెన్ మటన్ ఎట్లేనో వాళ్ళకు పన్నీర్ అట్ల
అవునవును వాళ్లకదే మామూలుగా ఇప్పుడు ఆ మార్వాడి ఫ్రెండ్స్ మేము కానీ ఎటన్నా బయటకి పోతే హోటల్కి పోతే పన్నీర్ అంటరు మనకు పన్నీర్ నచ్చదు కాబట్టి మనం పక్కా హోటల్కి పోయి వాల్ మనమ్ దాన్ని ఏమంటే నాన్ వెజ్ తిన్నా కూడా మనం వాళ్ళ పక్కన కూడా కూర్చొరు మళ్ళీ మనం ఏదో దూరం పోయి వాళ్ళు వాళ్ళోక హోటల్ల మనది ఒక హోటల్ల అంతే అట్లా అలా తినేసి మల్ల బయటకు వచ్చి మళ్ళీ కలుస్తాం ఉమ్ ఆ అవును ఉమ్ మీరు ఇంకా తిన్నారా తిన్నరం చెప్ ర
మాకున్న ఇన్నాళ్లు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఈరోజు
మా ఇంట్లో స్పెషల్ అంటే ఏం లేదు. ఒక సండేస్ కానీ అట్లా మామూలుగా సండే అని కూడా కాదు కానీ వారానికి అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏదో ఒక స్పెషల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వారానికి మూడు రోజులు కనీసం రెండు రోజుల అన్నీ ఉంటాయి నీస్ మా ఇంట్ల
ఓకే ఓకే అంటే అవాయిడ్ చేసి కొంచెం ఫిష్ మటన్ లాంటివి ఎక్కువ తినండి.
ఆ అవును ఎక్కువ అవే తింటాం ఇంకా ఇక నైట్ పడుకుంటప్పుడు ఏమన్నా మూవీస్ కానీ లేకపోతే ఏమన్నా బుక్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఇట్లా చూస్తా ఉంటారు కదా
ఆ మొబైల్ వాడనండి నాకు కొంచెం మొబైల్ వాడుతే ఇంకా హెడేక్ మాక్సిమం డే లో నేను హాఫ్ అన్ అవర్ కూడా చూడాను.
ఈ రోజులలో ఎవరు చూసినా రోజల మీద చూసినా కానీ ఇస్టాగ్రామ్ రోల్ చేసుకుంటా పోతా ఉంటారు కదా చాలా మంది
అంతేగాని నాకు అంత అలవాటు లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా అంత అలవాటు లేదు మొబైల్ తక్కువ ఒక రోజు ఎప్పుడన్నా బోర్ కొట్టి ఒక హాఫ్ అన్ అవర్ చూసినట్ ఇంకా హెడ్డేక్ స్టార్ట్ ఇంకా ఆ రో
మంచి అలవాటే అట్లనే ఉండాలి. కానీ చాలా మంది అయితే ఎక్కువ ఫోన్లు లేకుండా అయితే అది బతుకనే బతుకరు. పొద్దునా లేసుడు తోనే ఫస్ట్ ఫోన్ ఏమనా అంటే ఇన్స్టాగ్రామ్ పట్టుకుంటారు ఖాతం మా ఇంస్టాగ్రామ్ అది ఇది ఏదో ఏదో సోషల్ మీడియా ఏదేదో చూసుకుంట చూసుకుంటేనే ఈజీగా నే టూ త్రీ అవర్స్ అయిపోతుంది ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే అడు చార్జింగ్ అయిపోతుందిని చెప్పేసి చార్జింగ్ పెట్ వు బాగాలెట్ అవుతారు దానికి
ఇంకా వీళ్ళు సరిపోవరని చిన్నపిల్లలకు కూడా మొ మొబైల్స్ మొబైల్స్ మొబైల్స్
ఉమ్ ఎందుకు రావుగా లే పోనీ అన్నీ వస్తూనే ఉంటాయి డడిసీ
పేజీ ది వాళ్ళగగా ఫుడ్ తినక లేకపోతే మొబైల్ పెట్ ట్ట ఏదిస్తే మొబైల్ పెట్టడం వల్ల పని పక్కన పెట్టాల్సి వస్తదేమో అని చెప్ చెప్పేసి మొబైల్ కి పిల్లని కూర్చోబెట్టడం
సరే ఇప్పుడు మొబైల్ హెడ్డేక్ అన్నారు కానీ మరి బుక్స్ గ ఇట్లా బాగానే ఉంటాయి ఏదన్నా స్టోరీస్ గానీ చదువుకోవచ్చుగా
అంటే నాకు అంత టైం ఉండదు నాకు చిన్న పాప ఉంది మా హస్బెండ్ మార్నింగ్ ఎ వాళ్కు లంచ్ బ్రేక్ ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి మళ్ళ ఆఫ్టర్నూన్ పాప స గోకాస్ చాబ్ చెప్పేచి ఫుడ్ అవన్నీ చేసే వరకు ఈవినింగ్ ఎట్లా ఒక వన్ అవర్ క్లా స్లీప్ ఎసే వరకు మళ్ళా స్నాక్స్ ఏదో ఒకటి చేయడం ఇగ నైట్ డిన్నర్ తినబెట్టడు హోమ్వర్కి ఇంగ్ ఇదే రొటీమ్ అయిపోతుంది లైఫ్
అచ్చ పాపన్ంట స్కూల్ బోయే పాపన నా లేపోతే
ఆ స్కూల్ ఎళ్తుంది ఈయలే ఎళ్తుంది నర్సరీ
వచ్చ అట్ల అయితే ఫుల్ టైం పాస్ అవుతుంది ఇక పాపని మంచిగా వచ్చిన తర్వాత ఇక స్నానం చేపిచుడు గాని
ఇంకా అదే ఇ ఫుల్ అసలు టైం ఎ అందుక మొబైల్ నేను చాలా వరకు అవాయిడ్ డై తన పాప కూడా మా పాప కూడా ముట్టుకోదు
కరెక్ట్ అ ముతుకోవద్దు కదా ముట్టుకుంటే మరి అదే ఫోన్ అలవాటు ఐతది
మా పాప ఎప్పుడు అన్నా ఇంకా బయటికి ఎళ్ళినప్పుడు లేదా సిక్ అయినప్పుడు సతాయి సే ఒక్క టెన్ మినిట్స్ జూసి ఆమె క్ న చ్చకుంటే పక్కకు పడస్తది ఇంకా అంతే ఆమెనే పక్కకు పడేస్తది బోరుగొట్టి
అంటే మీ మీకు కూడా ఇష్టం ఉన్నది వాళ్ళ కూడా అంతే ఇవచ్చు
అ ఆమె మ్యాక్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మొబైల్ చూసి చూసింది ఆ చూసి ఆమె బోర్ కొడు పక్కకేసి ఇక నచ్చిన టాయిస్ వాటి తోటి బుక్స్ తో రైటింగ్ ఏదో ఒకటి రాస్తా ఉంటది గీకేస్తా ఉంటది బాగా ఆడుతా ఉంటది
అంటే ఎప్పుడైనా సతాయించినప్పుడు అట్లా మొబైల్ తీసుకుంటుది తర్వాత ఆమెకు చికాకు వచ్చినప్పుడు పడేస్తుది ఒక పది నిమిషాలు పోకుంటయి చూసేసి
అది కూడా ఏదన్నా బయటిక వెళ్ళినప్పుడే ఈ అనసిక్క అయింది అంటే అలాంటప్పుడు ఇస్తాయి సిక్ అయినప్పుడు ఆమె కొంచెం మైండ్ రిలీవ్ వేరే ఏదైన్నా అది కూడా కొంచెం ఎడ్యుకేషన్ టైప్ ఆ వీడియోస్ చిన్న వట్ కేబీసి అట్లాంటివి పెడ్తాం మరి ఇప్పుడు కొంతమంది పిల్లల్ని న వాళ్ళు మొత్తం మనం ఎట్ల స్క్రోల్ చేస్తామో అట్ల స్క్రోల్ చేస్తా ఉంటారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్
అవునవును మనక్ అప్పట్ రోజుల్లో ఈ అంత లేదుగ ఈ సినిమా అంత అంతగనం లేదు ఇప్పుడు వీళ్ళకంటే చాలా ఉన్నాయి కదా
అది మంచిగా యూజ్ చేస్తే బాగుంటది. ఇగ దాన్ని బ్యాడ్గా యూజ్ చేస్తే ఇంకా వేరే వేరే కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఇగ ఎంత బా ఎంత బాగా యూజ్ మంచిగా యూజ్ చేస్తే బాగుం టది. చెడుకి యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏ ఎవరికైనా గని
ఆ మంచిగా ఉంటే మంచిగా ఉంటది. లే పోతే ఇగ అంతే ఇగ వదిలేయాల్సిందే ఇగ తర్వాత మళ్ళా మనం బాధపడాల్సి వస్తది మరి పాప ఎప్పుడు పడుకుంటది.
బై ఆఫ్టర్నూన్ కొంచం ఒక వన్ అండ్ హాఫ్ ఆవర్ టు ఆవర్ స్లీప్ ఏస్త కాబట్టి టెన్ టెన్ టు లెవెన్ మధ్యలో ఇంకా ఆమె నచ్చినప్పుడు పడుతుంటది ఆడికైన వాళ్ళ డాడీ
మ్ వాళ్లుంటేనే మీకు టైం పాస్ లేకపోతే ఇగ బోర్ కొడ్తది. మళ్ళీ పాప స్కూల్కు నైన్కి పోయిందంటే మళ్ళ ఈవినింగ్ ఫైవ్కి వచ్చే వారి కీ మీరు అక్కడ్కి వెయిట్ చేస్తా ఉండాలె ఆఫ్టర్నూనేనా
ఆ ఆఫ్టర్నూన్ అంటే ప్లేస్ స్కూల్ మా పాపది అందు నర్సరీ వాళ్ళకు ఫుల్ డే పెట్టరు ఓన్లీ హాఫ్ డేనే ఇగ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆమెకు హాఫ్ డే స్టార్ట్ ఇంకా ఫుల్ డే సారీ ఫుల్ డే స్టార్ట్
అవునా ఇగ తర్వాత ఇగ ఎప్పుడైన సండేస్ వస్తే మాత్రం ఫుల్ టైం పాస్ ఇగ ఆ రోజు ఎట్లా గడుస్తుందో కూడా తెల్వది కదా పిల్లలతోటి
అవును ఇగ బా మాక్సిమం హస్బెండ్ బయటికి పిల్ పిల్లల్ని తీస్కెళ్లడం పార్క్స్ పార్కులు గాని లేకుంటే వేరే పిల్లల దగ్గర తీస్కెళ్లడము, ఆడుకోవడం అలాంటి బాగా ఎంకరేజ్ చేస్తాడు.
ఆహా బయటకి తీస్కెళ్ళి ఆడిపిస్తే తీస్కోని వస్తాడు మళ్ళీ ఇంటికి అంతేనా
ఉమ్ పార్కులు గానీ లేకుంటే మరి లె చూస్ పిల్లల దగ్గర్కి అప్పుడప్పుడు తీస్కెళ్ళడం వాళ్ళక్ గుడా తెలుస్తాది పిల్లలతో ఆడు
మ్ మరి ఎప్పుడైనా మరి స్కూల్కు పోను అని సతాయిస్ కదా రిబ్బను ఓ చాక్లెట్ ఏదో కొనిస్ వాళ్లు తినుకుంటా వెల్
లేదు మా పాప జంక్ తినదు చాక్లెట్స్ బిస్ కేక్స్ అలాంటివి అస్సలు ముట్కోదు
అవునా మరి ఏం తింటది
ఫ్రూట్స్ బాగా తింటాది ఫ్రూట్ చాలా ఇష్టం
అంటే రోజు తీసుకని మళ్ళీ ఈవినింగ్ తీసుకొనిచ్చి మళ్ళీ మార్నింగ్ పోయేటప్పుడు తినిపిచ్చి మళ్ళీ స్కూల్కి తీసుక పోయి మళ్ళీ తీసుకని వస్తారు అంతేగదా
ఆ మా ఆ స్నాక్స్ లో కూడా మీకు ఫ్రూట్స్ అవే ఏదో ఒకటె పెట్టేస్తాను ఉంటాం ఆ ఒక పాప
ఓకే అండి థ్యాంక్యు
ఆ